హలో
హలో ఆ వినిపిస్తుందండి.
అవునా ఏం చేస్తున్నరండి.
ఏం లేదండీ టీవీ చూస్తున్నా సీరియల్స్
అవునా ఏం సీరియల్లు చూస్తరండి.
ఇది గుండమ్మ కథ అని జీ తెలుగులో
అవును మా ఇంట్లో కూడా అండి మా అమ్మగారు రిమోటే ఇయ్యదండి. సీరియలు సీరియలు అంటాది మా టీవీ టీవీ జీ తెలుగు కూడా చూస్తదండి. ఊ
ఊ
మాకు కూడా అలవాటు చేస్తాదండి ఒక్కొక్కసారి ఆహ నేను సీరియల్ చూడనండి. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చూస్తా అన్నమాట వెబ్ సిరీస్ చూడండి మీరు కూడా
ఆ నేను కూడా యూట్యూబ్ లో చూస్తా అండి.
అవును రీసెంట్ గా ఏమన్న వెబ్ సిరీస్ చూసి తీరా అండి మీరు
ఆహా జస్ట్ మ్యారీడ్ మా వదిన సజెస్ట్ చేసిందండి.
అవునా చాలా బాగుంటదంటనే నేను కూడా మా అన్నయ్యకి ఒక రోజు చెప్పినా చూత్తనే ఉన్నాడు అన్నయ్య కూడా
బాగుందండి వెబ్ సిరీస్ జస్ట్ మ్యారీడ్
ఆ నాకు అందులో క్యారెక్ట్ టర్ అయనది నన్ చ్చిందండి అబ్బాయి లెక్క నాకు హస్బెండ్ దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేేసుకుంటా అవును విశ్వ అయన చాలా నాకు ఆయన నచ్చిండండి ఆయన అలాంటివి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేేసుకుంటా అండి తొందరగా
ఉమ్మ్ చేసుకోండి
అవును అండి మీకు లవ్ మ్యారేజి ఇష్టమా అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా అండి
కారంగా మేడందే ఇష్టం
అవునా ఎందు
ఇంగ అమ్మ వాళ్ళని ఇంగ అమ్మ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు లవ్ మ్యారేజ్ లో అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అమ్మ వాళ్ళు చూసుకుంటారు కదండి.
కానీ ఆయన ఎవరో తెలవదు కదండి ఎట్లా చేసుకోవాలండి ముందే
తెలీదండి ఒకసారి వచ్చాక మనం మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు కదండి
అవునులేండి అది కూడా కరెక్టే లేండి
ఉమ్
మంచిగా చూసుకోవాలి కదండి ఆ కొందరు అయి అంటే తీడిత అన్నమాట పెళ్ళి చేసుకుంటారు పెళ్ళయినంకా కొన్ని రోజులు మంచిగానే ఉం కనీ మళ్ళ గొడవలైతే నాకై భయం ఐతుదండి అరేంజ్ మ్యారేజ్ అంటేనే
ఇయాళ రేపు లవ్ మ్యారేజ్లాలనే ఫా ముందున్నట్టు మ్యారేజ్ అయినంకా ఉండట్లేదండి
అవునండి. అయితే మా నాకు కూడా ఒక స్నేహితురాలు ఉంటది లవ్ చేసి పెళ్లిచెస్ కుంది మళ్ళ వాడు వదిలేసిండంటే ఆమెను టె ఆమె భరిస్ పరిస్థితి ఏందండి ఇప్పుడు ఈ కాలంలా
అదే చెప్తున్నా లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజే కరెక్ట్ అండి
అవునండి. మా నా ఇప్పుడు ఎవరైనా నేను కూడా ఎవరైనా ప్రేమించిననుకో, మా నాన్న నన్ను చంపు నన్ను చంపడండి వాడిని చంపుతాడండి అందుకే నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను నేను కూడా
తదండి ఇన్ని ఏండ్లు మనం పెంచినారు కదా
చదిపిచ్చింది ఎందుకండి గి లవ్వులు చేయమనా
ఉమ్ మనం చదువుకొని మంచి పొజిషన్ అస్తే వాళ్ళే హ్యాపీ ఫీల్ అయితారండి
అవునండి చాలా సంతోషంగా ఉంటారండి. మొన్న మేము మా నాన్నకి పెళ్లి రోజు చేసినాం అండి. సూపర్ అయిందండి మా నాన్న అమ్మ వాళ్ళది మా చుట్టాలందరూ చ్చరండి అక్కడికి
ఆ అవునా ఉ
మీరెప్పుడైనా మీరెప్పుడైనా కేక్ కట్ కట్ చేసి రా అండి పుట్టినరోజు అప్పుడు
చేస్తామండి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా కట్ చేయిస్తున్నారం
అవునా అవునా మీరు న్యూ ఇయర్ అప్పుడు కేక్ కట్ చేసారా అండి నైట్ పన్నెండింటి
ఆ ట్వోవెల్ ఓ క్లాక్ ని సినిమావదిన బాగా కట్ చేస్తామండి
ఒక సంవత్సరం అయితే మం ఒక సంవత్సరం మా ఇంటికి మాత్రం య వాళ్ళు వచ్చిరండి మ ఎంజాయ్ చేసినామం మేము ఒకందరు పల్ కేకే కాగానీ వంద సంవత్సరాలు గుర్తుండే అంత
మెమోరీస్ అవును పైసలు ద ఉండండి మెమరీస్ కావాలి మనకి
అవునండి ఫైసలుతో పానా అంట ఇప్పుడు ఏముందండి పైసలు పెడితే చాలు కరియపాకు కూడా కొనుక్కవచ్చు మన ఇంటికి
ఆ
అన్ని ఆన్లైన్ లో డెలివరీ అయితేనే ఉ
ఆ ఇప్పుడు మాకు జియో మార్ట్ అని ఉంటదండి మీరు ఎలా కూడా హలో జియో మాట్ అని ఉంటదండి అక్కడ ఫైవ్ మినిట్స్ లో తెలుస్తది
అవునా మాకు బ్లింకిట్ అప్ అని కూడా తెలుసు ఇంకా జొమటో ఇవన్నీ మేము బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నామండి ఒక రోజు నైట్ పన్నెడింటికి సూపర్ ఉంది మా అన్నయ్య నేను మా వదిన మా బావకు తిన్నాం అన్నట్టు మస్తు ఉందండి మా మరదలు ఇంకా మేము అందరం సూపర్ందండి బిర్యానీ
ఉహ మీరు నాన్ వెజ్ తింటారా అండి
ఆ ఆ
నాన్ వెజ్ తింటారా అండి మీరు
నాన్ వెజ్ అంటే ఆ తి టం అండి కాని ఇంట్లో చెప్పకుండా అండి ఇంట్లో తినవా ఇ లో తాత వాళ్ళ నుంచి తినారనమాట పప్ భోజనమే తింటరు ఇంకా మా నాన్నక్కూడా పప్పు భోజనం అలవాట్ అయింది మా నాన్న ఇంకా మా నాన్న తినరు చికెన్ ఆ కాని నేను తింటా వాళ్ళ ముందల తినను వాళ్ళ ముందల చె ప్పను కూడా వాళ్ళకిట్ల తిన్నా తిన్ననా నే ఈరోజు చికెన్ తిన్ననానా అని చెప్పను అనమాట
ఉహూ ఇంకా అదేంది
ఒక ఆమెది బర్త్ డే ఉందండి దానికి ఆ మీకు ఏం కొనాలండి గిఫ్ట్
ఎవళు బెస్ట్ ఫ్రెండా అండి
ఆ అవునండి నాకు బెస్ట్ కి ఫ్రెండ్ నా దగ్గర ఇప్పుడు పదిహేను వందలు ఉన్నాయండి. పదిహేను వందలకి తగ్గట్టు ఒక గిఫ్ట్ సజెస్ట్ జేయండి నాకు,
ఫ్లాంగ్ ఇంట్లో ఉంటది కదండి
కానీ ఆమె దెగ్ ఆమెవి నావి ఫొటోస్ లేవండి ఎక్కువ
అవునా ఏమో అండి నేను కూడా ఎవరి బర్త్ డే కి ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వలేదండి నాకు గిఫ్ట్స్ రాలేదండి.
ఆ
నేను కూడా ఎవరికి ఇవ్వలేదండి నాకు అంతగా తెలీదు
అవునా మీకేమైనా తీస్ నాకు చెప్పండి పదిహేను వందలు నైనింగ్ గిఫ్ ట్టుకొని ఇచ్చేస్తా అనమాట మా ఫ్రెండ్ ది వచ్చే వారం బర్త్ ర్త్ డే ఉంది
ఉ ఊహూ ఔనండి ఫివర్ వస్తే ఏమైనా టి ప్స్ ఉంటే చెప్తారా అండి
వండి మా మామయ్యకు పెళ్ళుందనమాట ఏప్రిల్ నెలలో చివరి వారంలో ఉం టది అనమాట డేట్ నాకు గుర్తులేదు గాని ఏ ప్రిల్లో అని తెలుసు ఏం కొంటే బెష్ స్టండి
మ్మ్ పెళ్ళి అయితే ఎక్కువైతే శారీస్ పెడుతారు కదండీ.
శారీస్ ఆ అంటే కొంచెం మామయ్య కదండి. మామయ్య కొడుకంటే బంగారం అలా పెట్టాలి. అంటున్నారు అమ్మ మమ్మల్ని అర తులం అడిగిందండి మాకైత్ తే గుండె డబుక్కుమన్నది.
ఒమ్మో ఇయాళ రేపు బంగారం కొనేటట్టుందా అండి అసలు ఉ
అవునండి అర్తులం బంగారం అంటే ఏటిదా తేవాలండి మేము ఇ
ఉ
ఏప్రిల్ నెలలో పెళ్ళి ఉందనమాట అరతులం బంగారం అడిగి ఇరు. ఇంకా మా దగ్గర గ్రామ్ బంగారం కూడా ఇప్పుడు పెట్టమండి. మా దగ్గర పైసలేమన్నాం.
ఉహు
మా పెద్దమ్మ మా పెద్దమ్మ ఉంటది ఆమె పెడతది కావచ్చు చిగా
మ్మ్ హూ అదే ఇ వెండు
ఇంకో ఇంకొక మీకు ఒక విషయం తెలుసా అండి. ఈ విషయం అ అవునండి. మీకొక విషయం తెలుసా ప పెళ్ళిలో అన్నం అన్నం కూ భోజనం ఎందుకు పెత్తరయి
ఉ ఉ భోజనం పెడతారండి నాకు అంత తెలీదు కానీ పెళ్ళిలో పెట్టాలని ఆనవాయితీ ఉంటదండి.
నేను చెప్పనా అండి ఎందుకు పెడతార అం అంటే వాళ్ళని ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తారు. అంటే పెళ్లి పిల్లని పెళ్లి కొడుకుని ఆశీర్వదించన అంత పవర్ అన్ మనం తిన్ అన్నం తింటే పరబ్రహ్మ స్వరూపం అంటరు కదా ఆ అందుకే మనం ఎప్పుడైనా మీర్ చూషి ర్ కా ఏదైనా కళ్యాణం జరిగిన భోజనాలు పెడతరు పెళ్లి జరిగినా భోజనాలు పెడత్ రు దేవుళ్ళు ఎక్కడ పెట్టినా భోనాలు పెడతరు ఎందుకు కంటే అక్కడ అమ్మ వాళ్ళని ఆశీర్వదించాలి అన్నమాట మనం తిని అమయ్యా ఫుల్ళు తినేసాం అని చెప్పాలనమాట అక్కడ పోయినప్పుడు వాళ్ళకి సమస్ ఎన్నో సమస్య చాలా పుణ్యం వస్తుందంటా అండి అట్లా పెడితే భోజనాలు అందుకే పెళ్లిలో భోజనాలు పెడతార అనమాట.
అవునా అండి నాకు అంత ఐడియా లేదండి.
మీరు తెలు కోండి ఇలాంటివన్నీ మంచి మంచి అంటే ఏమంటారు మంచి మంచి క టుబాట్లు ఇంకా ఇలాంటి మంచి మంచి నేర్చు కోమండి మీరు నేర్పియండి వేరే వాళ్ళకి ఇంకా
ఉ నేర్పిస్
మీ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళని మీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ నేర్పించండి
ఉ నేర్పిస్తామండి
మీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళే కదాండి ఫ్యూచ్ ఈ రోజు అందుకే వాళ్ళకి అన్ని నేర్పాలంటే ఫస్ట్ మనక్ తెలవాలి కదా
ఉ
ఉ కళ్యాణంలో జీలకర బెల్లం పెడి కదా అండి పెళ్ళిలో సూపర్ అపిస్తదిండి ఆ మూమెంట్ అసలు నాకు పెళ్లి చేసుకోబుద్దు అవుతుంది ఒక్కొక్కసారి అది
సరే సాల్లే ఇక
తెల్వదండి జీల కర బెల్లం అంటే అతికి ఉంటాయని అంటారు అట్లా అబ్బాయి అమ్మాయి కూడా ఎప్పుడు ఎళ్లకాలము ఉండ కలిసే ఉండాలి అని అంటారు అని తెలుసు
అది పెడతారండి
అవునవును
ఉ ఉ
మీకు ఇది తెలుసా అండి ఉ భోజనంలో మీకు కారపొడి, చిట్ల పొడి, పచ్చళ్ళు అవన్నీ పెడతారా మా పెడతామండి మా మా ఇంట్ లో వెళ్ళి అయితే మాత్రం ఇరవై రకాల స్వీట్లు చేస్తామండి స్వీట్లే పెడతాం ఇరవై రకాలు
ఆ
మీరు మా పెళ్ళిళకి రన్ మిమ్మల్ని పిలుస్తాము అప్పుడు తప్పకుండా రండి మీకు చూపిత్త స్వీట్లు ఎన్ని పెడతారు
సరే అండి వస్ తను మీరు పిలిస్తే ఎందుకు రాకుండా ఉంటారండి మీరు పిలిస్తే కఖచ్చితంగా వస్తానండి
మీ మాట ఎందుకొ చిన్నగా వినిపిస్తు స్తుంది ఏమైందండి మీకు
ఫీవర్ వస్తుందాండి
అవునా ఫీవర్ వస్తే మీరు జాగ్రత్తగా గోలీలు నిమ్ గోలీలు వేసుకోండి ఇంకా వే నీళ్ళ తాగండి మంచిది
ఫివర్ తగ్గడానికి
స్నానం నెక్ చెయకండి తడి బట్టతో తుడుచుకోండి తల మొత్తము, ఇంకా ఎక్కడికి వెళ్ళకండి వాటర్ లో. తడవకండి ఇంకా ఎవరి దగ్గరికెళ్ళ అండి. మళ్ళీ వాళ్ళకి వాళ్ళ జ్వరమే మీకు వచ్చిందనుకుంటా
నండి
బయటికి వెళ్లిర అనుకుంటా అందుక్
మొన్న మ్యారేజ్కి వెళ్ళానండి అక్ అక్కడ స దిష్టి వల్ల అలా ఫీవర్ వచ్చేసిందండి
అవునా అమ్మో దిష్టి తగలొద్దండి మనకి చాలా మంచిది కాదండి చాలా ప్రమాదం వామ్మో, దిష్ దిష్టికి బొట్టు పెట్టుకోండి కాళ్ళకి ఒక నల్ల బొట్టు పెట్టుకుంటారు కదా కాటికాయ, పెట్టుకోండి కాటికాయ ఏం కాదు.
ఆ పెట్టుకున్నా అండి తా అడుగు కట్టేసుకున్నా నాకు ఉ గణష్ అదేడి దిష్టి తగుల్తాదండి
అవునా అన్ డి అయితే సరే అండి మరి
హ్మ్ సరే అండి